హలో
హలో
హాయ్ అండి బాగున్నారా
ఆ
ఏం చేస్తున్నారండి
ఏం
ఖాళీ అండి బయట కూర్చున్నానలా
ఏవన్న స్నాక్స్ తిన్నారా
లేదండి లైక్ మమ్మీ వాళ్ళు ఇంతముందు డాడీ తింటుంటే అప్పడా లేం పారు అవే తిన్నాను అవునండి హూ హ హు
మీకు నాకు స్పెషల్
మధ్య మీరేమైనా మూవీ చూసారా కుస్తీ
ఏమి చూడలేదా
మీరేమైనా చూసారా
నేను ఇ లైక్ కొరియన్ వెబ్ సిరీస్ చూశానండి
ఏ టైప్ కొరియన్
పవర్ ఫిలిమ్స్ అండి లైక్ సూపర్ పవర్ ఫిలిమ్స్
ఏముంటదండి
వాళ్ళకి లైక్ కొన్ని తరతరాలుగా ఫ్యామిలీ నుంచి వచ్చిన పవర్స్ వస్తాయి లైక్ ఒక్కొక్కరికి ఒక్కొక్క పవర్స్ ఉంటాయి ఒక్కరికేమో వాళ్ళు పవర్ యూజ్ చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు మొత్తం అయిపోద్ది ఇంకొకరికేమో ఆల్కోహాల్ తీసుకుంటే నే పవర్స్ వస్తాయి
ఏంటిది టెన్త్ క్లాస్ ఇంగ్లీష్ లెసన్ ఒకటి ఉండే కదా సెవెన్ బ్రదర్స్ అనేసేసి ఆ టైప్ లోన
ఆ కొంచెం అదే టైప్ లో ఉంటది
ఇంకా ఎట్లా అండి
పవర్స్ కనెక్ట్ అయితే లాస్టీకి ఒకళ్ళ దగ్గర ఎట్లా అంటే లైక్ గతం ఫ్యూచర్ ఏం జరిగిందో దాన్ని లైక్ మళ్ళీ పాస్ట్ కి తీసి కెళ్ళి మార్చని ఛాన్స్ ఉంటుది ఆ హీరో చనిపోతాడు ఈయనకున్న పవర్స్ తో టైమ్ మిషన్ తో వెనకకెళ్ళి కాపాడుతాడు లైక్ బాంబ్ ని ప్రెస్ చేస్తాడు విలన్స్ కోసం విలన్స్ తో పాటు అతను కూడా చనిపోతాడు
ఇదేదో అదేంటిది అదే అండి ఐరన్ మ్యాన్ అదే అస్ అదే ఏదో ఉంటది కదా అండి లైక్ ఈ మధ్య బాగా అదే అందులో ఐరన్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ ఇంకా వాళ్ళందరూ ఉంటారు
కొంచెం అలాంటి టైపే కాకపోతే కొరియన్ వాళ్ళు మొత్తం కొరియన్ రావాలి క్యాష్ హీరో అని నెట్ఫ్లిక్స్ లో ఉంటది
హ్మ్
పది సెకండ్లలో
బాగుంటాయా అండి
బాగుంటాయండి చూడండి ఒకసారి ఇంకేంటండి విశేషాలు మీకు ఎక్కువ ఫేవరెట్ కలర్ ఏంటండి
నా ఫేవరెట్ కలర్ వచ్చేసేసి పపుల్ అండి మీ ఫేవరెట్ కలర్
నా ఫేవరెట్ కలర్ స్కై బ్లూ అండి ఈ మధ్య ఏమైనా థియేటర్ లో మూవీస్ చూసారా
మూవీస్ అంటే ఏం చూడలేదండి ఎళ్ళలేదు థియేటర్కి ఎటు అంత టైం దొరకలేదు నాకు ఈ సారి
ఓకే
మీరు ఏమన చూశారా
లేదండి చూడలేదండి మొబైల్ లోనే చూస్తున్నాం ఇపుడు థియేటర్స్ మీరేమన్నా కొత్త డిషెస్ ఏమైన్నా వంటకాలు తయారు చేసిరా
లేదండి కొత్తవేం ట్రై రీసెంట్ గాని నాకు బేబీ వచ్చింది సో కిచెన్ కి వెళ్ళక చాలా రోజులు అవుతుందండి
కే
ఊ
మీకు లైక్ డ్రీమ్ డెస్టినేషన్ ఏమనా ప్లేసెస్ కి వెళ్ళాలని ఉందా
ఉందండి మాల్దీవ్స్ వెళ్ళాలి
చాలా బాగుంటాది కదా
ఊ చాలా బాగుంటది
ఉ మీరు డ్రెస్ వేసుకున్న వాళ్ళని లైక్ చేస్తారా ప్రిఫర్ చేస్తారా శారీస్ వేసుకున్న వాళ్లని ప్రిఫర్ చేస్తారా
రెండు అండి సిచువేషన్ని బట్టి
ఎక్కువ లైక్ ఏది తీసుకుంటారు
లై ఎక్కువ డ్రెస్సెసే
అవును నేను డ్రెస్సెసే ప్రిఫర్ చేస్తుందండి మాక్సిమమ్
ఏ కలర్ డ్రెస్సెస్
నేను కుర్తా సెట్ ట్రై చేస్తానండి
నాకు తెలుసులే ఆఫ్ టు ఆఫ్ ఛాన్స్
ఫ్రాక్స్ అంతా నాకు అంతగా నచ్చవండి త్రీ పీస్ ఉన్న షార్ట్ కుర్తాస్ జీన్స్ ట్రాౌజర్స్
హ లైఫ్ లో మీరు అంటే మర్చిపోనిది ఒక బెస్ట్ మూమెంట్ ఏంటిదండి
మర్చిపోనీ అంటే
ఫ్రెండ్స్ ఎంజాయ్ చేసిందా లేకపోతే ఫ్యామిలీ తోటి ఎంజాయ్ చేసిందా ఎంజాయ్మెంట్లో
వెళ్దాం లే ఒక ట్వెల్వ్ మంత్స్ బ్యాక్ సెప్టెంబర్లో మేము ట్రిప్కు వెళ్ళినప్పుడు చాలా ఎంజాయ్ చేసాము వేసుకున్నానంటే అది మర్చిపోను ఇ ఫ్యామిలీ మెంబర్స్ అంటే చాలానే ఉన్నాయి ఓకే అ ఓకే అండి మరి
ఆగండి హలో
చెప్పండి